పోతాఉండు
అదే తెలిదే నాకు కూడా ఎందుకు కట్టయిపోతా ఉందో
ఎంత ఆ అఐ ఇంది అదే అక్కడ స్టే చేసి డానికి ఏమైనా రూమ్స్ కానీ
ఆ ఉంది స్టే చేయడానికి రూమ్స్ అవైలబుల్లొ ఉంటాయి మనము గుడికి దగ్గరలో తీసుకున్నాం అనుకో రేట్స్ కొంచెం ఎక్కువగా ఉంటాయి ఏసీ రూమ్స్ అయితే ఎయిట్ హండ్రెడ్ నార్మల్ అయితే ఫిఫ్టీ ఫిఫ్టీన్ హండ్రెడు ట్వల్వ్ హండ్రెడు థర్టీన్ హండ్రెడ్ అట్లుంటుంది ఏసి అయితే ఎయిటీన్ హండ్రెడ్ టూ థౌజండ్ అట్లుంటుంది కొంచము గుడికి కొంచెం దూరంగా తీసుకున్నాం అనుకో
ఆ
అక్కడ కొంచెం ఎయిట్ హండ్రెడు నైన్ హండ్రెడు థౌజన్ అలా ఉంటాయి అన్నమాట
అంటే గుడికి దూరంగా తీసుకుంటే కాస్ట్ తక్కువగా ఉంది టుంది గు గుడి అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఏవైనా ఇంటికి తీసుకొచ్చుకోవచ్చా తీసుకు అంటే ఏవైనా
ఆ తీసుకో తీసుకొని రావ తీసుకొని వచ్చుకోవచ్చు చమా అదంతా ఏం లేదు అక్కడ ఏముంటాయి షాపింగ్ చేయడానికి కూడా ఏమి ఉండవు మనం ఒకవేళ తీసుకోవాలన్నా కూడా అక్కడ ఇవి మనం చేతికి కట్టుకుంటాం కదా దారాలు కడియాలు అట్లా అలాంటి ఉం టాయానమాట
అంటే బొమ్మలు అట్లావే ఉండవ్
ఆహా ఆ అట్లంతా ఏమిండవు ఉంటాయి ఏమో మేబీ గుడి గుడి ఆవరణంలో అయితే ఎక్కువగా ఇవే ఉండయి దేవుడి ఫోటోలు ఆ దానికి సంబంధించినటివి అవి మాత్రమే
జీవితక్క కాల్ చేసింది అక్కను అడిగితి వస్తావా అని చెప్పి ఇంట్లో మా అమ్మ నేను వస్ సర్లే అనింది మళ్ళా వర్క్ ఉంది అనింది అందుకు పౌర్ణమి రోజు అట్లా వెళ్లేసోద్దాము
ఆ పౌర్ణమి రోజు వెళ్ళొచ్చు రెండో తేదీ కదా పౌర్ణమి వస్తుంది
మార్నింగ్ ఆ అంటే ఇప్పుడు తిరుపతి నుంచి ఒకవేళ టూ కి ఆ టూ నుంచి బయలుదేరితే అక్కడికి వెళ్ళే సరికి ఎంత అవుతుందే.
ఫోర్ అవర్స్ జర్నీ టూ కు ఉండదు అనుకుంటాను. టూ టూ ఓ క్లాక్ ఉన్న దు ట్రైను ఆ లెవెన్ ఫిఫ్టీ ఫైవ్ కి ఒక ట్రైన్ ఉంది.
మ్మ్
మళ్ళీ ఆఫ్టర్నూను వన్ థర్టీకో వన్కో ఎంతకో ఉండాది
సరే ఇప్పుడు లెవెన్ ఫిఫ్టీ ఫైవ్ క వెళ్తే మేము వెళ్ళసరికి లేవన్ ఫోర్ అయి ఫోర్ నుంచి గిరి ప్రదర్శన స్టార్ట్ చేస్తా అంటే అవి మొత్తం అ అక్కడ గుళ్ళు ఉన్నాయి అంతే కదా టెంపుల్స్ అవన్నీ దర్శనం చేస్త కొలా
కో చేసుకోవచ్చు చేసుకోకపోవచ్చు అది నీ ఇష్టము. అంటే చేసుకుంటే నిక్ మంచిది ప్రతి ఒక్క లింగాన్ని చూసినట్టు ఉంటుంది. అందులో ఉండే విశిష్టత ఏంటి అనేది తెలుస్తుంది.
ఆ
నాలుగు గంటలకు నువ్వు ట్రైన్ దిగుతావు. నాలుగు గంటలకి ట్రైన్ దిగి అయితే ఆటో పట్టుకొని ఇంకా ఫ్రెష్ అప్ అయి రూమ్ తీసుకొని అక్కడ ఏమన్నా తినేసి తీరిగ్గా బయలుదేరి గోపురం దగ్గరకు వచ్చి కర్పూరం హారతి ఇచ్చి ఆ ఇంకా దన్నం పెట్టుకొని బయలుదేరే కొద్ది ఇంక నీ కార్ అయిపోతుంది అనుకుంటా
అంటే ఇప్పుడు ఈ ఇవి గుళ్ళు ఉన్నాయి కదా అవంతా ఆ తిరిగి చేస్తే ఏవైనా దోషాలు పాడుంటె పోతాయి అనేసి ఇలాంటే నైట్ టైం అయితే ఏమన్నా మూసేస్తారా అనేసి
టెంపుల్ మూసేస్తారు. దర్శనానికి తొమ్మిదిన్న వరకే అల్లో
అంటే మెయిన్ టెంపుల్ కాదు నేను ప్పేది అంటే ఇక్కడ చున్న ఈ చిన్న చిన్న గుళ్ళు ఉన్నాయి కదా
తొమ్మిది కంతా క్లోజ్ అయిపోతాయి. తొమ్మిది లోపల ఏమన్నా దర్శించుకోవచ్చు మీరు
స మీరు
తొమ్మిది లోపల ఉండేవి దర్శించు కోవచ్చు తొమ్మిది పైన ఇంకేమన్నా ఉన్నాయంటే ఇంకా చూడలేం అనమాట తొమ్మిది కంతా క్లోజ్ అయిపోతాయి అన్ని టెంపుల్స్ మళ్ళీ పొద్దున నాలుగు కో నాలుగున్నరకో అంట
ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు సిక్స్ నుంచి బయలుదేనా అనుకో సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ కల్లా వెళ్ళిపోవచ్చ బై
ఆహా అట్లా కుదరదు మీ గిరి ప్రదక్షణ చేయాలంటే మినిమం నాలుగు గంటల పైనే పడుతుంది ఇంకా అన్ని లింగాలు చూసుకొని వెళ్ళాలి అంటే ఆరు గంటలు
ఆరు గంట అక్క ఆరు గంటలు సరే ఓకే ఆ ఇప్పుడు నేను అక్కడ ఉన్నావి కదా అక్కడ ఉన్నాయి కదా గుళ్ళు అవంతా చిన్న చిన్నవి మొత్తం అంతా దర్శ ణం చేసుకునేసి వెళ్ళాల అనుకుంటున్నాను ఇప్పుడు నేను ఒక సిక్స్టీ అట్లా బయలుదేరుతావ అంత అంతా అవుతుందా పని అవ్వదా అనేసి
కొన్ని లింగాలు మాత్రమే చూడగలుగుతావు నువ్వు మిగతావన్నీ చూడచ్చ బయట నుంచి చూడొచ్చు లోపలికి వెళ్ళలేము
అట్లా అదేదో లెవెన్ ఫిఫటీ టీ ఫైవ్ కి అని చెప్పినన్నావు కదా మార్నింగ్ అదంతా ఏం లేదు
మార్నింగ్ అంతా ఏం లేదే అదే ఆ ట్రైన్ గురించి నాకు పెద్దగా తెలిదుమా
ఒకవేళ టెన్ కి అట్లా వెళ్తే టెన్ కి అట్లా బయలుదేరిన తర్వాత
బస్సు కైతే నువ్వు ఎప్పుడైనా ఎలా బస్సు ఎనీ టైమ్ అవైలబుల్ ఉంటుంద అనమాట
ఎన్ని వర్స బస్ జర్నీ
బస్ అవర్ బస్ జర్నీ కూడా ఫోర్ అవర్స్ పడుతుంది ఫోర్ ఫోర్ థర్టీ పడుతుంది అంతే
ఆ
ఉ
అంటే ఒకవేళ ఫోన్ నుంచి ఎట్లా కొంచెం చల్లగా ఇట్లా పడుతుంది కదా కొంచమే కదా ఎండా అప్పుడు ఫోర్న్ నుంచి మా ఒకవేళ గిరి ప్రదర్శన స్టార్ట్ చేస్తే ఆ సిక్స్ సెవెన్ ఎయిట్ కల్లా ఇక్కడ ఉంటాయి కదా ఒక సరౌండింగ్స్ టెంపుల్స్ అవ అవంతా చూసుకొనే ము అంతా తిరిగేచ్చు అనుకుంటున్నా నేను
చ్చు
అదే జీవితా అక్క అనింటే వెళ్దాము అనేసి వస్తుందొ మరి రాదో నాతో అయితే చెప్పింది నేను వస్తాను రా అనేసి
ఆ
మ్మ్ అక్క అక్కడ ఏమైనా దొంగలు ఉన్ ఉంటారా
ఆ ఉంటారు అనుకుంటాను మా అంటే డే టైం అంటే ఒంటరిగా వెళ్ళకుండా గుంపుతో పాటు వెళ్ళాలన్నమాట పై అక్కడ ఎవరూ ఒంటారుగా గిరిప్రదర్శన చేయ్యరు చాలా మంది గుంపులు గుంపు పులుగా చేస్తా ఉంటారనమాట నీకు దొంగలు ఎక్కడ ఉన్ టారు లేస్ సాధువులు ఎక్కువ ఉంటారు అక్కడ పోయినంత దూరం వాళ్ళే కనిపిస్ తూ ఉంటారు సాధువులు సో భయం లేదు అది జల జనసంధానం ప్రదేశమే
మ్మ్ హు మీరు అక్కడ మీరు అక్కడి కి అంటే అక్కడ ఏదైనా హోటల్స్ గాని అట్లాగాని ఫుడ్డు అదంతా ఉంటుందా మనమే తీసుకెళ్ళాలా
ఏంది
ఫుడ్డు ఫుడ్డు
ఫుడ్డు హోటల్స్ లో ఉంటుంది, మనం తీసుకెళ్ళ కంటే క్యారీ చేసైడ్ కంటే చేసుకోవచ్చు లేదు కారీ చేయలేము అని అంటే హోటల్స్ ఉంటాయి, అక్కడ బాగుంటుంది కన్నా హోటల్ అని ఒకటి ఉంటుంది. గుడికి దగ్గరలో అక్కడ ఫుడ్ బం ంది అమౌంట్ కూడా కొంచెం ఎక్కువే
పర్లేల ఫుడ్ అవైలబుల్ ఉంటే
ఆ ఫుడ్ ఎన్ని టైం అవైలబులో ఉంటుంది
ఆ అప్పు అవు అది ఏ ప్రదర్శన చేస్తప్పుడు మనం ఎట్లయినా వెళ్ళొచ్చా
ఎట్లైనా అంటే
అంటే ఇప్పుడు కాదు వీళ్ళు, ఆ కొంతమంది ఏం చెప్తున్నరు అంటే నడిచి వెళ్ళేటప్పుడు ఒక పక్కనే వెళ్ళాలి, ఇంకో పక్క వెళ్ళకూడదు ఆ అట్లని చెప్తున్నారు
ఉ ఒక్క పక్క నుంచి స్టార్ట్ చేసినామ అంటే, అదే రౌండ్ గా ఆటోమేటిక్గా వస్తానే ఉంటాయి లింగాలు
అ అంటే ఏ వైపు వెళ్ళాలా రైట్ సైడ్ ఆ లే
ఆ లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ చేయాలి
ఏది లెఫట్ సైడ్ నుంచి
వెళ్తే నీకు ఆటోమేటిక్గా అర్థం అయిపోతుంది ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి గిరి ప్ర్రదక్షిణ అని అనేసి ఎట్ల నుంచి స్టార్ట్ చేయాలి అనినేది కూడా
అక్కడ ఎందుకు కందరు భిక్షము అంటే జో భిక్షము తీసుకుంటా ఉంటారు
అది మనము గట్టిగా అనుకున్న కోరికలు ఏదైన్నా నెరవేరుతాయి అని చెప్పి అలా చేస్తా ఉంటారు అన్నమాట
ఉహు ఆ డబ్బులు ఏం చేస్తారు మళ్ళీ ఇంటికి తెచ్చుకుంటార ఆ
మ్
ఆ డబ్బులు ఇంటికి తెచ్చుకుంటారా దేవుడి హుండీలో వేస్తా
అది కరెక్ట్ గా ఐడియా లేదు మా నాకు ఎవరినన్నా అడిగి కనుక్కో కాకపోతే నేను కూడా చూసాను మోకాల మీద నిల్చుకొని చేతిలో కర్చీఫ్ పెట్టుకొని. ఆయన మ్ అదే అఖండ దీపం వెలిగిస్తారు కదా అక్కడ మొక్క మీద కూర్చొని చేతిలో కర్చిపోకటి పెట్టుకొని తెల్లది కాని ఏదైనా కాని కళ్ళు మూసుకొని వేడుకుంటూ ఉంటే వచ్చే వాళ్ళు పోయే వాళ్ళు దాంట్లో వేస్తారనమాట మళ్ళీ వన్ అవర్ అట్లే ఉండాలి వన్ అవర్ హాఫ్ అన్ అవర్ అట్లే ఉండాల అనమాట అని అట్లే ఉంటే అది ఆమ అమౌ అమౌంట్ ఏం చేస్తారనేది నాకు ఐడియా లేదే.
అక్క ఇప్పుడు నువ్వు నువ్వు చెప్పేది ఇప్పుడు మనం తిరుమల స్టెప్స్ ఎక్కుకుంటా పోతాం చూడు అంత ఈజీ కాదా
ఈ అది స్టెప్స్ ఉంటాయి ఇది నార్మల్ ప్లయిన్ మనం రోడ్ లో నడిస్తే ఎలా ఉంటుంది ఆ విధంగానే ఉంటుంది
అంటే న అంటే నార్మల్గా ఇప్పుడు దేవుడి దగ్గరకి కేళ్ళేటప్పుడు మొత్తం అంతా అంటే రోడ్ అంటే సిమెంట్ రోడ్ లాగా అట్టుంట
ఆ అంతే అంతే ఆహా లేదు లేదు లేదు లేదు సిమెంట్ రోడ్డు లాగానే ఉంటు టుంది.
అంటే ఇప్పుడు ఇదే ఎక్కువ కదా తిరుమల అయితే తొందరగా వెళ్ళిపోవచ్చు ఒక హాఫ్ అన్ అవరూ
హాఫ్ అన్ అవర్ లో ఎక్కడ వెళ్తావు దానికి కూడా స్టెప్స్ కదా ఉంటాయి దానికి స్టెప్స్ ఎక్కాలంటే ఎంతసేప్ పడుతుంది
ఆహా ఇప్పుడు దీనికి త్రీ థౌజండ్ ఆ త్రీ మూడు వేల మెట్లే ఎన్నో ఉన్నాయి కదా ద సరే ఇప్పుడు మనం పొద్దున ఒకవేళ బయలుదేరినా కూడా ఒక టూ అవర్సే కదా పట్టేది దీనికి
అవును ఇది ఎక్కువ కదమ్మా ఇది పద్నాలుగు. కిలోమీటర్లో
అంటే అప్పుడు ఫోర్ అవర్స సా
ఆ.
ఉహు
నడి నువ్ నడిచే దాన్ని బట్టి ఉంటుంది
అంటే నేను నడిచే దాన్ని బట్టి ఉం
ఆ నూ ఫాస్ట్ ఫాస్ట్ గా నడిచేసినావు అనుకో త్వరగా అయిపోతుంది లేదు స్లోగా నడుచు నామంటే అది కొంచెం టైం అవుతుంది అట్లా అన్నమాట
హ అంటే డైరక్ట్ దేవుడు ద దగ్గరనే దర్శనం ఉంటుందా లేకపోతె దూరంగ నుంచి మామూలగట్ల చేసుకునేసి వస్తారా
క్యూ చాలా పెద్దది మా అక్కడ దర్శనానికి ఒకసారి ఇన్న్ సర్వదర్శనం టికెట్స్ ఉన్నాయి ఆ నెక్స్ట్ ఒచ్చి ఇంకా మామూల్ మనం అమౌంట్ పెట్టి తీస్కుంటాం కదా ఫైవ్ హండ్రెడు త్రీ హండ్రెడు అట్లా టోకన్స్ అ ట్ల కూడా ఉన్నాయి సర్వదర్శనం టికెట్స్ ఐతే నీకు దర్శనానికి లేటవుతుంది క్యూ చాలా పెద్దదైపోయింది ఇప్పుడు
అహ
చుట్టుకోని పోవాలి మొత్తము అదే మనం ఫైవ్ హండ్రెడ్ రుపీస్ టోకెన్ పెట్టి తీసుకున్నాము అను కో కొంచెం ముందుగానె ఆ ముందరే తీసు తేల్ వదులుతారన్నమాట
అహ మన ఫోన్లు అవన్నీ ఎక్కడ మనం రూమ్ తీస్
మన దగ్గరే ఉంటుంది మన దగ్గరే పెట్టుకోవ ఫోన్ లంత
మన దగ్గరే పె సై అవునులే దేవుడు దేవుడు ద కదా భక్తి వెళ్ళాల అంటె ఇప్పుడు టెంపుల్ లో కూడా అలో చేస్తారు ఆ
ఆ టెంపుల్లో కూడా అలో చేస్తారు ఉహు
ఏం అక్క మూవీకి వెళ్ళినావు కదా ఎలా ఉంది మూవీ
సర్ కట్చేయ్
మ్మ్ సరే